హలో
హలో
మ్ వినపడుతుందండీ ఇంకొకటి రాలేదు
ఏమో అండి కాల్ రింగింగ్ అని వొస్తుంది బట్
ఉ చెప్పండి
మాట్లాడద్దు ఏం లేదు టీవీ చూస్తున్నాను మీరేం చేస్తున్నారు అండీ
మేమేం లేదండి గుడ్ చున్నం కాలిగా క్యారం బోర్డ్ ఆడుతున్నాం క్యారం బోర్డ్ ఆడొచ్ఛ అండీ మీకు
లేదు అంటే నార్మల్గా ఆడతాను అండీ మరి అంత ప్రో ప్లేయర్ అయితే గాదు టైం పాస్ సడ్తాను కియారా ఫ్రూట్స్ తెచ్చిన అంత పర్ఫెక్ట్ గా కూడా రూల్స్ తెలీయదండి మీరు చెప్తారా వింటాను
క్యారం బోర్డు రూల్స్ ఏం ఉండదండి
నోకే స్ట్రైకర్ తీసుకొని ముందు న ఫ్రెండ్ ని అది తలకాయ్ పైన కొట్టాలండి. ఉ
అప్పటికి కూడా రెండు బతికిపోతే లైకూ ఏం చేయాలంటే ఒరికిపోలండి అక్కడ్నుంచి ఎందుకంటే తర్వాత మిమల్ని కొడ్తారు కాబట్టి
వావ్
మీరిప్పుడు
లేదండి అధన్ తా వైట్ ది ఎప్పుడు ఆల్లేదండి నేను నార్మల్ గా స్ట్రైక్డ్ తో మిగతా కాయిన్స్ నే గొట్టేది, ఆనీ ఇట్ల ఫ్రెండ్స్ ని కొట్టకపోయేది కాకపోతే అప్పుడప్ ఇప్పుడు మనం కొట్టే స్ట్రైకర్ తొనీ కాయిన్స్ కొడ్తే అప్ కాయిన్ ఎగిరిపోయి వాళ్లక్ దాకేది.
అయ్యో అన్
ఉమ్ ట్రై
మీరు గూడా ఏ ముందున్న వ్యక్తిని కొట్టడానికి ట్రై సేసేవారన్నమాట.
కాదండి అది నేనొక్క సైడ్ కొట్టబోయి ఒక్క సైడ్ గొడ్తాకదా అడ్డిమే గుడ్డిమే ఆ పర్సన్ కి తాక్తది.
తె ఎంత కాదనుకోక్పేయినా మీరు కాదను పడ్తారన్మాట ఓకే ఓకే
ఓకే అ అట్ల ఒకసారి మా అన్నని గొట్టాలండి ట్రై జెయ్యాలె
అన్నలు అన్నల్ని కొట్టద్దండి కళ్ళుపోతాయి.
ఏం గాదు చెప్పిన మాట వినరండి. ఒక్కొక్కసారి వాళ్ళు జెప్పిన మాట నేన్ వినాల గాని మనం జెప్పిన మాట వాళ్ళినరు.
ఇహి ఏం మాట విన్లేదండి
ఇయ్యద్ కొన్ని కొన్ని వినరండి అట్లా ఇ ఓజ్జా అంటే వినరు.
అవును ఓ ఆ అలా కూడా జరుగుతదండి అన్నం తోటి నేను బయలు వెళ్లేదండి ఎక్కడ వెళ్లేదండి నేనైతే
హుమ్ ఏ ఒక్కొక్కల్ దగ్గర ఒక్ క్కొలాగుంటుంది కదా
అవున కరెక్టే గదాండి
హుమ్ ఏంచేస్తుంటారండి మీర్ నార్మల్ గా ఇంట్లో ఏం లేదండి పొద్దున్న లేశి ఫ్రెష్ అప్పై తిని ఏమన్న మన ఇంట్లో వర్క్స్ ఉంటే జేయడం. లేదా మనకేమై నచ్చితే కుకింగ్ జేస్కొని తినడం మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ ఈవినింగ్ వరకు మంచి ఒక వన్ కట్లా వడుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీకలా లేవాలి. వింజ
ఈవినింగ్ ఫోర్ కట్లా లేస్తారండి ఉహు తర్వాత అండి
మా మమ్మీకి టీ వెట్టిచ్చి మిగతా బోల్లన్ని దోమి ఫ్రెష్ప్ అయి గూర్చుంటానండి. ఇంగ టీవీ ఆర్ మొబైల్ రీల్స్ జూస్కుంటూ అవునండి మధ్య జమ్ వస్తాయండ్ ఓ మది మా అన్నయ్య కొన్ని ఆనిమీజ్ జెప్పారు కొన్ని మూవీస్ జెప్పారు. అరవై జూసాను
ఈ ఏ టైపండి?
ప్చ్ ఓప్ ఇప్పుడు ప్రస్సుతానికైతే వన్ పీస్ అనొకట్ జూస్తున్నానండి.
ఉహు ఎన్ని ఎపిసోడ్లు అయిపోయండి?
ఒక్క ఎపిసోడ్ కూడ అయిపోలేదండి ఒకటే ఎపిసోడ్ లో హాఫ్ ఉన్న ఒక ఎపిసోడ్ ఎయిట్ అవర్స్ ఉంది అందులో ఇగ చూస్తున్నం మెల్ల మెల్లిగా
నన్ ఎమ్మన ప్రాంక్ అంటే జస్ట్ ఏదో వాళ్ళు ఉన్నారని చూస్తున్నారు తప్ప మీకు లేదు ఓకే అర్థమైందండి
లేదండి నాకు ఐ ఇన్ ఫెక్షన్ అయింది నేను ఎక్కువ మొబైల్ చూస్తే మా మమ్మీ ఓచ్చి నన్ను తంతుంది అందుకోసం
తిన్నార అయ్యో ఏం అయింది ఎలాండి ఇలా మాట్లాడితే
సారీ మా మమ్మీ గారు మామ్మ మమ్మల్ని తిడుతున్నారు మొబైల్ జుస్తనే అట్లు కాన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి రెడ్డ్గయి కన్లు మొత్తం వాస్తున్నాయి అని జెప్పేసారికి మొబైల్ ఎక్కువ జూడట్లేదు ఇగ సిరీస్ కూడా ఆపేసా చూడడం
అయ్యో వన్ పీస్ కోసం కళ్ళుపోయినా పర్లేదండి చూడొచ్చు తగ్గులేదు
తర్వాత నేన్ పోతానండి పర్లేదని జూస్తే
హాస్పిటల్ క అండి ఔనా ఒకె ఒకె అండి
ఉమ్ హాస్పిటల్ కి పోయినంక మమ్మీ నాన్నేస్కుంటదండి చెప్తే ఇన్నవా అని చెప్పేసి నాకు మా అయినా బటర్ చికెన్ జెసాడంటా మొన్న కానీ నేన్ తిన్లేకపోయినాను బావుందని జెప్పాడు అది ట్రై జెయాలె బటర్ చికెన్
వాళ్ళ మాటల్ నమ్మద్దండి బాగుందంటారండి గనీ గలీజ్గ్ ఉంటదండి
లేదు మా అన్న మాటలు నమ్మొచు
ఉన్న మాటలు నమ్ముతారండి హ్ నమ్మద్దండి మోసపోతురు
ఆల్ చేసిన వంట తిన్నోళ్ళు గూడా బావుందనే జెప్పారు
వాళ్ళు గూడా మోసగాలే అండి మీక్ తెలివట్లేదు ఈ సమాజం గురించి
అయ్యో అయితే ఇప్పటి నుంచి నమ్మొద్ద అయితే
అ నమ్మొద్
జాగ్రత్త వడ్త ఇప్పడ్ నుంచి
మ్ మాక్కూడ ఒక చెల్లి ఉంది బిర్యానీ బా చేస్తుందండి తినక చాల్ రోజులైంది బిర్యానీ
చెప్పించుకోన్ పోయినారా మరి
ఇక్కడ్ నుండి కొంచెం దూరంలో ఉంటుందండి కుదరదు కదాండి దగ్గరుంటే చెయిప్పిస్తాం దూరంలో ఉంది కదండి
అయ్యో మీర్ మీ చెల్లె దగ్గరికి వెళ్ళి దింప్ పోయినారా
చెల్లి దెగ్గరక అండి
ఉమ్
తినొచ్చండి కాక్ ఒకే నాక్ కుదరదు గదండి వర్క్ ఉంటుంది నాకు
ఏం వర్క్ జెస్సరు
నార్మల్గా నేనే అండి
అవునా ఎయిర్ ఫోర్ట్స్ అండి దాన ఆనేది ఈ గాలికి రోడ్ గాదు
ఎయిర్ఫోర్సా అ
ఉమ్
అవునండి నాక్ కూడా ఇప్పుడే తెలిసిందండి దాని మనింగ్ ఎన్ రోజులు తెల్వదండి ఎయిర్ ఫోర్స్ నాక్ తేల్వదండి ఎయిర్ ఫోర్స్ కంటరెన్స్
యే మంత పెద్ ఇంత మంచి జాబ్ తెలుసా ఎయిర్ ఫోర్స్ అనేది దాంట్లో ఉన్న సుకుమ్ దేంట్లో ఉండదు
ఎ నాకు తెల్వదండి ఎందుకంటే తెలుసుకుంటానండి
ఉ
తిన్నారండి డిన్నరు
డి చేయాలి నైన్ కీ అట్ల చేస్తాం మీరు దిన్నరా డిన్నర్
అండి అర్ధంకాలే
నైన్ కలా డిన్నర్ చేస్తాం మీరు తిన్నారా డిన్నర్
లేదండి మా చెల్లిని పర్మిషన్ అడుగుతున్నాను చికెన్ వద్దంటే ఎగ్ కోసం అడిగాను అది కూడా ఇంకా శాంక్షన్ కాలేదండి వెయిటింగ్ చేస్తున్నాం
అయ్యో
అది శాంక్షన్ అయితే వెళ్ళి తెచ్చుకొని వర్షం కూడా పడేటట్ వెదర్ కి మంచిగా చారు పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని అలా కూర్చొని తింటా అండి
తినండి మంచిగా
మంచి
అదే చేతులు కూడా మంచిగా వాష్ చేసుకోని కడుపు నిండా తినండి మంచిగా అంటున్నా
అయ్యో సారి అండి ఎయల్ స్పూన్ తో తిందామానుకుంటున్న
ఓకే అండి క్యారీ ఆన్ అట్లనే తినండి
లే ఆ స్పూన్ తోటి బాగుంటది కదండి
అవునండి నేను కూడా అప్పుడప్పుడు స్పూన్ తోనే దిన్ ట్టను
కండి స్పూన్ మంచిది కాదండి దాని చక్కగా కడుగుతారో లేదో తెల్వది స్టీల్ కాదండి చేస్
మీద నేనే కాబట్టి మంచినే వాషిస్తాను అందుకే తింటాను
ఎంత మంచి బ చేసిన బాక్టీరియా ఉంటది కదండి మీరు ఇండియాలో పుట్టి ఇండియాలో పుట్టి మళ్ళ స్పిన్ తో తింటా అంటున్నారు ఏంటం అండి న్యాయమాండి ఇది
న్యాయమే అండి మీరు కూడా ఇంత ముంది అన్నారు కదండి స్పూన్ తోని తింటారండి అని
అంటే తింటానండి అన్నాను తినను ఇప్పుడు నుంచేలేండి ఇప్పుడు నుంచి అయితే తినను రేప్ తింటాండి
తినండి
ఎట్ల మీరు ఆ చెప్పండి
మీకు నార్మల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఇష్టమా లేదా వింటర్ రైైనీ సీజన్ ఏ సీజన్ ఇగ మీకు ఎక్కువ ఇష్టం
నాకు అది సునామీ సైక్లోన్లు వస్తాయి కదండి
రైనీ సీజన్
అన్ని కొట్టుకోపోతయి ఏముండరు అందరు మరణిస్తరు అది బాగుంటదండి
ఎందుకలా
అందుకంటే అలా పోయినప్పుడు మనకి హల్డేస్ వస్తాయి కదా
అయ్యో హాలిడేస్ కోసం అట్లా రావాలని కోరుకుంటున్నారా మీరు
నేను కోరుకోనండి అదే వస్తదండి నేను కోరుకున్నదన్ని వస్తాయి అనుకుంటే ఈ పాటికి చాలా వచ్చేయండి నా దగ్గరికి
అవునా
అవునండి
లేదు లేదండి
ఆకాశం నుంచిలా యాసిడ్ రావాలి అలా
ప్చ్ అట్లాంటివి ఏం లేవండి నాకు నిజేమే అండి నాకసుంటి కోరికలు అంటే టు ఏమి లేవు
ఓకే ఒకే డైనొసర్ ఎలా అంతం అయిపోయినా డైట్ అలా అంత అయిపోవాలని ఉందండి
అంతే
చూచారండి కోరికలు ఉన్నాయండి మీర్ చెప్పుకోరు అంతే అదంతే అండీ ఉన్నాయి చెప్పరు
ఈయ్యో
ఓ
ఏమన్నా షాపింగ్ చేసారా ఈ మధ్య
ఏమ లేదండి డబ్బు లేవు మాకాడ
అయ్యో
డబ్బు లేవండి ఉన్న డబ్బులుతోటీస్ షాపింగ్ కుదరదండి కావాలంటే రెండు రూపాయల మిక్చర్ ప్యాకెట్ వస్తదండి
ఓకే అండి కొను కొని తినండి మరి
కొనుకోలే అంటే అది కూడా కొందాం అనుకున్నా కాని పర్మిషన్ లేదండి ఆ జెం ప్పుడు కదండి
అవునండి సరే అండి మరి
సరే అండి